అన్నార
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
బావున్నామండి. ఏం చేస్తున్నారు బ్రో.
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నామండి. టీవీ చూసాం ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే ఇగ కట్టేసాం టీవీ మరి మీరు.
చమండి. అబ్బో విపరీతమైన ధరలండి అసలు.
అవునండి చాలా బాగా ఆ ఒక్కసారికి ఈ నెలలో చాలా చాలా మార్పులు వచ్చాయి ధరలో.
అవునండి లేక లేక షాపింగ్ వెళ్తే విపరీతమైన ధరలు ఉంది. అసలా వింటేజ్ పట్టులో అయితే ఒక్కొక చీర, ఒక్కొక చీర ధరలు ఘోరంగా అసలు చిన్నపిల్లల బట్టలైతే చెప్పా అవసరం లేదు. అవునండి మళ్ళీ ఇది వచ్చేసి బట్టా
అవునండి. మీరు హోలీ జరుపుకున్నరాండి మీ త మీ మీ ఇంట్లో హోలీ అవునా అండి.
కాలనీ వాళ్ళు ఇంట్లో కూడా జరుపుకున్నామండి. మీరెలా జరుపుకున్నారు.
బా జరుపుకున్నామండి. అందరం కలిసి హోలీ ఈ నెలనే రెండు మూడు పండుగలు కదండి. రేపు ఇంకొక పండుగ ఉంది. రెండు పండుగలు అయితే మంచిగా జరుపుకున్నాం. ఇగ మూడో పండుగ ఇగ రేపు కదండి రేపు జరుపుకోవాలి. ఇగ ఇల్లు మొత్తం మొత్తం శుభ్రం చేసుకొని ఉంచుకున్నామండి ఈరోజే.
ఉ అ
మీరు ఇల్లు శుభ్రం చేసుకున్నారంండి మరి
ఇకి బ మార్కెట్ క వెళ్ కాఫ స వడపప్పుకి కూడా పెసరపప్పులు నానబెట్టేసాను పానీ జల్లం నానబెట్టేసాను
అవునా అండి పానకం చేసుకుంటారు అయితే త రేపు
ఖచ్చితంగా రామ్ వారికి ఇస్తుంది
మరి అన్నదానం పెడుతున్నారా అంటడి పెడుతున్నారా అండి మీ ఇంటి దగ్గర
ఎలాా ఉక
అవునా అండి అయితే రేపు మీకు కాలేజ్ కూడా సెలవే అనుకుంటా అయితే వెళ్తారు అనుకుంటా అందరుూ కుటుంబ సభ్యులతో అందరు
అవున్ అండి పానికి వస్తునాయి
అవునాడి తిన్నారా అండి మరి
ఆ చికెన్ బిర్యానీ అ పండగనే కానీ ఇంకా ఉదయం చేసారంండి
మరి ఇల్లు శుభ్రం చేసుకున్న అండి మరి
ఆ మార్నింగ్ అయిట్ ఉదయంంట తీసుకని న తినసి మొత్తం తడిగుడ్డ పెట్టేసి ఇల్లు కడుక్కున్నాం ఇల్లు కడుక్కొని తడిగుడ్డ పెట్టేసిండి
అవునా అండి మరి ఇంకేంటండి
ఇంకా రతుబయాన్ని లేచి కాాలపు ఎల్లు వాకిట్లో ముగ్గురు పెట్ ఇ మ ఇ సిద్ధం చేసుకొని దేవుడి పటాలు కడుక్కకొని ఇంకా బస్తీలో ఉండే బస్తతి వాసులు ఇంకా మ కానీలో జరిగే అమ్మగారి ఇంకా అయ్య గారి కళ్యాణ జవితకి వెళ్ళాలండి
అవునాండి మీరు దీక్షలా ఉంటారు కదా అండి ప్రతి ప్రతిసారి ఈసారి కూడా ఉంటారంండి మీరు ప్రతిసారి దీక్షలో ఉంటారు కదాండి దసరాకి అమ్మవారి అమ్మవారు కోసం
అవును ఆ అంటానండి అమ్మ మరిపో
అవునండి
ఎంతో అద్యషం చేసుకుంటే అకకి ఆ ఆ అవకాశం దొక్కుతుంది
చాలా నిష్టగా ఉండాలి కదా అండి మరి అన్ని పాటించాలి మీరు
చాలాగు
హలో
ఉదయాన నాగ
అవునా అండి మరి అ అన్ని టైం క టైంకి అయిపోతాయండి
అవునండి అయితయి నేను ఆ స ఆ ఆ తొమ్మిది రోజులు నవరాత్రిలో పడుకునేది మూడు గంటలు నాలుగు గంటలు ఉందంటే
అవునా అండి మరి నిద్ర టైం సరిపోదు కదా
మధ్యాహ్నం ఓ గంట పడుకుంటానండి అలా
అవునా అండి మరేం కాదండి రాత్రి పడుకుంట కుట్టలా
మధ్యాహ్నం పడుకుంటాను రాత్రి పడుకుంటాను రాత్రి ఒక మూడు నాలుగు గంటలు పడుకుంటానుంతే అడి
అవునా అండి మరి మళ్ళీ సాయంత్రం వేళ పూజకి వెళ్ళాలి మీరు ఎన్నిసార్లు అంటే ఏమేం పూజ చేస్తారు గాయత్రి ఆ తొమ్మిది రవ ఆ దసరాకి దసరాలో తొమ్మిది నవరాత్రుల రోజు అంటారు ప్రతి రోజుకి ఒక కథ ఉంటది గాయత్రి దేవి అని సరస్వతి పపతి దేవి అని దుర్గాదేవి అని అని అనే అనేక రకాల కథలు చెప్తూ ఉంటారు పంతులు గారు మరి కుంకుమార్చన రెండు సార్లు ఉంటుందా ఒకసారి ఉంటుందా
రెండు వే ఉ సాయంత్రం ఒకవేళ మ సాయంకాలం
ఆహా మరి టైం సరిపోతుందా అండి మీకు కాలేజ్కి వెళ్ళసి ఆ మీకు సెలవు లేకపోతే కాలేజ్ ఉంటుందిండి ఆ సమయంలో మీకు ఇబ్బందిగా ఏమైనా ఉంటుందా
అ ఇంపార్టెంట్ ఇ
హలో
ఇంపార్టెంట్ ఏది లేదంటే ఉంటాను ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర ఇంపార్టెంస్ ఉంది అంటే నేను మా అపకి వెళ్ళిపోతానండి
అవునాండి మరి ఇ పూజ కరెక్ట్ టైంకి వెళ్తారాండి మరి మీరు
ఖచ్చితంగా వెళ్లాల కదండి వెళ్తా
నేను విన్నానండి చాలా నిష్టగా ఉండాలని ఆ బొట్టు కుం కుమా మనకి చాలా ముఖ్యం అంటారు ఆ దీక్షలో ఉన్నప్పుడు కాలకి కాలకి కాటిక క కంటికి కాటిక బొట్టు పెద్దగా ఉండాలి గాజులు తొమ్మిది రకాలు రో గాజులు వేసుకోవాలి అంటారు ఇటు తొమ్ ఒక చేకి తొమ్మిది ఇంకో చేకి తొమ్మిది మొత్తం పద్దెనిమిది గాజులతో నిండుగా ఉండాల అంటారు అమ్మవారి లాగా నిజమేనా ఆంటీ మరి
అవు
ఓ హలో
అమ్మ అమ్మవారుంతా అద్భుతంగా రాకపోయినా కానీ గాజులు బొట్టు అలాగే కాళ్ళకి పట్టీలు మదుటక్కడ బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం కా ఉంది మనం ఎలాగ ో రోజు పెట్టుకోలేను కదా కనీసం మా తొమ్మిది రోజులన్నా పెట్టుకని నే ఇష్టమ గట్టి చూసుకుంటామండి
అవునా అండి
ఓకే మీను పాకుద
ఓ అవునా అండి
మీకిష్టమైన పండుగలు ఏమున్నాయి మన తెలుగు సాంప్రదాయాంలో ఎన్నో పండుగలు ఉంటాయి
ఓ అవునండి మరి దీపావళి బాగా జరుపుకుంటారా అండి మరి దీపావళి రోజు
ఓహో అవునండి
దీపావళి రోజు అంటే లక్ష్మీదేవితో పూ లక్ష్మీదేవితో కొలుస్తారు కాబట్టి టపాకులు పేలుస్తారు లక్ష్మీదేవి దని మరి మీరు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారా అండి మేమి ఇంకా డబ్బుల్ ఆ అమ్మవ ఆ డు అమ్మవాది ఆ లక్మి సరస్వతి దేవిది అంద ఆ దేవి దగ్గర పెట్టి ఇంకా డబ్బులు పెట్టి పూజిస్తామండి ఆ పది రూ ఐదు రూపాయలు రెండు రూపాయలు చిక్కలతో ఒక రూపాయి చిక్కతో పెట్టి అక్కడ కొలుస్తామండి. మరి మీరు కూడా అలానే చేస్తారా లేకపోతే ఆ అంటే ఏమనా కొత్తగా చే అంటే డిఫరెంట్గా చేస్తారా వేరుగా
కోన్నీ కొన్ని కాయిన్స్ కి లోపలే పూజండి
హలో
కొన్ని ఉన్న ఉన్న డబ్బు లోనే అందులోకి ఇంకా
అవునా అండి కొంచెం గట్టిగా ఆ
మేము దివాళి రోజు ఎరుపు రంగు ఇవే దుస్తులే వేసుకుంటామండి
అవునా అండి
అది మా ఆచారం అండి
మరి ఆ దసరాకి కూడా దీక్షలో ఉన్నప్పుడేమన్నా ఈ వస్త్రాలే వేసుకోవాలని ఏమన్న ఉందా
ఆ అంటే మనం మాల వేసుకుంటే ఎరుపు దుస్తులే వేసుకోవాలండి లేదా నార్మల్గా దీక్ష అంటే ఎరుపు దుస్తులు ఏం అవసరం లేదన్నమాట కదా
అవునా అండి
అవునండి
మరి పలా హారాలో ఏమన్నా ఇవే తినాలి అని ఉందా అండి మీకు మీకు స మీకు వేరే ఇ ఇంట్లో వాళ్ళకి వేరగా వండుతారుకడండి అయితే మీ ఇద్దరికి వేరు వేరుగా రెండు కలువవు కదండి
అవునా ఎందుకంటే ఉల్లిపాయలు వెల్లులిపాయలు మేం తినకూడదుకదండి
అవునండి
అవునండి అవేం తినకూడదు కాబట్టి మా మా కుటుంబ సభ్యులు ఒక గిన్నె ఒక పాత్రలో వండుకుంటారు మాకు సపరేట్ పాత్రలు ఉంటవి ఆ పాత్రలో వండి నాకు నాకు సపరేట్ గా
అవునా అండి
తినేది బర్త్డే అయిందని చెప్పండి కాని చాలా మంది ఉపవాసమండి టె మొత్తం ఏమంటారు దేవుని కష్టపడేటట్టు అన్నిటితోనే ఉంటారండి అలా ఉండ దండి మన ఆత్మ కూడా బతుకాలి కాబట్టి ఒక పూట అన్నం రాత్రికి
అయితే మీరు ఒక్కటే ఒక పూట్ల అన్నం తింటారు రా రాత్రి టిఫిన్ చేస్తారయితే
టిఫిన్ అంటే ట్గా ఇ
అవునా అండి చాలా బాగా చ అవునా అండి ఇంకా మంచిది అమ్మవారి అమ్మవారి దగ్గర ఉంటార అయితే ఇంకా మంచిది చాలా బాగా చాలా బాగా చెప్పారాండి. సరే అండి మరి ఉంటాను.
సరే అండి